హెలో
నిపిస్తుందా వినిపిస్తు ఆ చెప్పండి లేదే బానే వినిపిస్తుంది ఇక్కడ.
ఇప్పుడు
ఆ నాకు బానే విన్పిస్తుంది.
ఓకే ఓకే అంటే నాకే ఇందాక నీ వాయిస్ తో పాటు నా వాయిస్ కూడా వినిపించింది.
సెట్ అయిద్ది ఇప్పుడు ఓకేనా.
ఆ ఓకే
ఆ అసలు ఈ వోల్డ్ వార్ త్రీ ఎందుకు మొదలయిందంటవ్.
ఎందుకు అంటే నాకు తెలిసిన రీజన్స్ ఏంటంటే అంటే నువ్వు ఏది క్లారిటీగా చెప్పలేదు ఇంకేదైనా రీజన్ చెప్తావేమో అనుకుంటే. ఎప్స్టెంట్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయి కదా యుఎస్ నుం చ్చి
ఆ
ఆ ఫైల్స్ లో ఉన్న ఇన్ న్ఫర్మేషను ఆ గురించి పబ్లిక్ ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే అందరి కళ్ళు దానిపైనే ఉన్నాయి అందరి ని డివియేట్ చేయడం కోసం ట్రంప్ ఇజ్రాయల్ కి చెప్పాడు సో ఇజ్రాలిల్ ఎల్లి ఇరాన్ పైన దాడి చేసింది ఇరాన్ వాళ్ళు ఎళ్ళేసి ఆ ఇజ్రాయల్ కి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఏమంటరు ఒక హెడ్ క్వార్టర్స్ అనేది దుబాయ్ లో ఉంది సో విల్ డైరె క్ట్‌గా ఇజ్రాయల్ పైన కాకుండా ఆ దుబాయ్ పైన అటాక్ చేశారు దుబాయ్ ని లాగడం అంటే నాన్ సింక్ లో లాగడం వల్ల అలా అన్ని వల్డ్స్ అంటే వల్డ్ లో ఉన్న అన్ని కాంటినెంట్స్ అన్ని దేశాలు కదిలాయి కదా సో దీని వర్ల్డ్ వార్ గా అం ంటున్నారు ఇంకేంటంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ వన్ జూ ఆయనా ఇరాన్ లో ఉన్న అంటే నార్త్ కొరియన్స్ ఉన్నారు. ఒకవేళ మీరు వార్ వల్ల నార్త్ కొరియాకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా అయితే మీరు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా అంటే మేము వారికి వస్తాము అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇస్తారు కదా? అది ఇవ్వకుండా నేను మీతో వర్కోచ్చేస్తా అని చెప్పి అన్నారు. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ అన్ని కూడా వార్ లో వెళ్ళడం వల్ల వరల్డ్. వార్ అంటున్నారు. ఇండియా కూడా వార్ లోకి వెళ్ళొచ్చు అని చె. ప్పి రీసెంట్ గా చెప్తున్నారు. అంటే, ఇంతకు ముందు మనము ఆపరేషన్ సింధుర్ జరగడానికి ముందు, మన ప్రెసిడెంట్ ఒక మీటింగ్ పెట్టారు.
మీరు ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు?
ఆ ఇంస్టాగ్రామ్ నాలెడ్జ్.
చ్చ మ నుంచి బానే తెలుసుకు న్నరే
ఆ మనం ఫాలో అయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది మనం చూసే కంటెంట్ కంటెంట్ అట్
ఆ
అ రాజశ్యామీ నీ ఫాలో అవుతారా? ఒక హిందీ పాడ్కాస్ట్ ఛానల్ ఉంది రాబోయే ఒ ఒకవేళ ఏది జరగకపోతే ఫ్యూచర్ లో ద వరల్డ్ టాప్ పాడ్కాస్ట్ అవ్వబోతుంది తనదే ఇప్పుడున్నది ఒక అమెరికన్ కంట్రీది
అవునా
అడి తనను బీట్ చేయాలన్నదే అతని టార్గెట్ వర్ల్డ్ లో నెంబర్ వన్ వటిూబ్ చనల్ పడ్కస్ చనల్ అవ్వాలి అని
తెలిదు బ్రో ఎవరు అని
చూడండి చాలా నాలెడ్జ్ ఒస్తుంది మీరు లేక్ తన పాడ్క్యాస్ట్ అంతా వినలేకపోయినా సరే నువ్వు తనని ఇంస్టాలో అట్ల ఫాలో అయ్యవ్ అన్కో నార్మల్గా నువే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ మోస్ట్ ఆఫ్ ది టైమ్ తన ఛానల్ అంతే మోస్ట్ అఫ్ టైమ్ ఇన్స్టాలో స్పెండ్ జ్యాస్తవ్ గదా అప్పుడు ఓపెన్ జెస్ సో వెంటనే నువ్వు ఫాలో అయ్యే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పైన ఒస్తుంది కదా అలా పైన ఒచ్ చే జస్ట్ రీల్స్ లో చూశ్నా సరే నికు చాలా ఇన్ఫర్మేషన్ ఒస్తుంది ఇంక తన్దో ఛానల్ ఉంటది సంగ్ గినిటిలోజ్ జాయిన్ అయితే ఇంకా పెడుతూ ఉంటాడు మోటివేషన్ రిలేటెడ్ లేదా సొసైట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని
ఓహో అలా తెలుస్కున్నారా మిన్క్ మీరు ఇంతేన్ ఇన్ఫర్మేషను ఓకే నేన్ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి
ఇంకా తెలుగులో ఫాలో అవ్వాలంటే రా ఏమంటారు
రాటాక్ ఆ రాటాక్స్ బై వంశీ నేన్ చు చూస్తాను
ఊ అంతే వాళ్ళిద్దర్నే ఫాలో అవుతాను మోశ్ తీ ఇంకా నాకొచ్చేవ్ అన్నీ థీరీస్ కి రిలేటెడ్ ఒస్
ఆ రా టాక్స్ వంశ్ శీ నేన్ గుడా ఫాలో అవ్తా నేను అంత పెద్ద పాడ్క్యాస్ట్ అన్ని అవర్స్ పాడ్క్యాస్ట్ చూడ్డం వాందే ఫస్ట్
ఆ నీన్ కూడా నిజంగానే అంటే నీ ఇంతక్ ముందు ఏ ఇన్ టిది ఓ అయ్యా యూట్యూబ్ ఛానల్ పేరు గుర్తు లేదు
ఏదీ
ఎఫ్ ఆర్ టాక్స్ సమ్థింగ్ ఏదో ఉంటుంది గదా విఆర్ రాజా ఫ్యామ్లీ అది చూసరా మీ తన పాడ్కాస్ట్ ఎందుకో ఒక పాయింట్ దగ్గర తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కొంచెం ఫేక్ గా అనిపిచింది ఏమో చూడబద్దవ్వలేదు తనది అంటే మన నైన్త్ టెన్త్ లో చూసేదాన్ని
అప్పట్లో అప్పుడు
హ ఇంజినీరింగ్ కొ చ్చాకా రా టాక్స్ ఇంజినీరింగ్ కి రాకముందు మనకి ఫోన్ లేదు కాబట్టి ఏం చూస
ఆ ఆ అదే నిజమే ఏముండదు ఆడ డరి ఏదో ఒకటి ఎప్పుడో పెడితే అది చూడ్డమే ఎక్కువ
హమ్ అంతే
మేము డిప్లొమా ద్వారా వచ్చాము మాకు ఫోన్స్ న్స్ అలో ఉండవు ఎప్పుడైన ఎవరైన ఒక మూవీ పెడిత్ స్తాము వీకెండ్స్ లో అలా అంతే ఇక పండగే
ఉమ్ చాలా బాగుంటుంది గురువారం అ కానీ అనుకుంటాను అవును
ఏమో మీరు ఇంకో టూ డేస్ వెళ్తే మీరు ఇంకో టూ డేస్ వెళ్తే హాలిడేస్ కద టూ డేస్
అవును ఇంకా కాలేజ్ కి ఒక రెండు రోజులు వెళ్తే చాలు ఈ వీక్ కైపోతుంది
తరువాత ఆ టూ డేస్ మంచిగ పడుకొని చిల్ అవుదాము
ఉమ్
అవును్వును్వు ఖాలీడేస్ లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు్
ఫోన్ చూస్తుంటాను నిద్రపోతాను నేను నిద్రపోయలే లేచ్చే, టైంకిి సగం రోజ్ అయిపోతుంది
ఫోన్ చూడడం ఫోన్ లో అంటే ఏం చూస్తావు నీ కి ఎలా టైమ్ పాస్ అయితది
మూవీస్ ఉంటే సటర్డే నైట్ చూకొని రివ్యూ చూసుకొని ఏవైనా మూవీస్ డౌన్లోడ్ లో పెట్టుకుంటాను
ఆహ్
ఇంక సండే ఓపెన్ చేసి చూస్తాను
ఓహ్
ఇన్స్టాగ్రామ్ ఇస్ లైక్ మై న్యూస్ పేపర్ నాకు అన్ని ఇన్ఫర్మేషన్ అదే ఇస్తుంది నా ఇప్పుడు నేను ఏదైనా ఎవరితోనా మాట్లాడుతూ నాకు మూవీస్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ కావాలంటే నా ఫీల్డ్ లో వచ్చేస్తది నా ఫుడ్ కావాలం టే వచ్చేస్తాది
అలా అవును ఇన్స్టాలో మనం ఆ ఇన్స్టాలో మనం ఏది ఫీల్ అవుతుంటామో అద్దే వస్తానాయి
ఎండగంటే అది మనలో ఒక పాట అయిపో బాడీలో ఒక ఆర్గాన్ అయిపోయింది సపరేట్ గా ఉన్న ఒక ఆర్గాన్ అది ఉమ్
అది కూడా నిజ
మనకి తెలిదు కానీ చాలా కాన్స్పిరసీ థియరీస్ అంటే మాట్లాడుకోకూడనేటువంటి ఆ విషయాలు ఉన్నాయి లైక్ ఎఐప్సింగ్ ఫైల్స్ థింగ్స్
ఉను త తీరిస్ చ స్థాను తరిస్ అంటే ఏంటిాలి ఏం చూస్త
ఇవే అంటే ఎలాన్నాస్తు తెలుసా
ఆ తెలుసు
ఇంకా జో బైడెన్ యుఎస్ ప్రెసిడెంట్ ఇలా కొందరు ఉంటారు ట్రంప్ ఆ వీళ్ళందరూ మనుషులు కాదు రెప్టైల్స్ అంటే మనిషి రూపంలో ఉండే వేరే జాతికి చెందిన జీవాలు
టా
అలాంటివన్నీ నాకు ఆ తీరీస్ లో తెలుస్తూ ఉంటాయి అవి నమ్మాల లేదో తెలీదు మిమల్ని నమ్మ మని నేన్ అడగట్ ట్లేదు ఇలాంటివి ఉం ఉంటాయి అని చెప్తున్నా అంతె సిమ్సన్స్ తీరిస్ అని చెప్పేసి ఒక కార్టూన్ ఛానల్ ఉంటుంది
ఆ అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఎవరు అంటే పెద్దగా ఎదిగిన వాళ్ళ ఎవరు మనుషులు కాదు అం టవా
ఆ అలా కాదు షించాన్ ఉందా అలానే శించాన్ అని చెప్పేసి ఒకటి ఉంటం తది
ఆ
అందులో ఓ ప్రిడిక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇది జరుగుతుంది ఈ ఇయర్ లో ఇది జరుగుతుందని అవిే రియల్ వరల్డ్ లో జరుగుతున్నాయి వందులో చూపి చిన్న వీళ్ళు కొందరు మనుషులు కాదు అంటే లైక్ మన వాళ్ళని వీట్ చేసేది ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఆ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఏజ్ చెప్త అ కింద ఉన్న ఓల్ అది చేయాలి
అది చేస్తర్ ఆ
ఆ ఒక్క తీయరీ ప్రకారం ఎ ప్సటీన్ ఫైల్స్ రిలీజ్ అయిన దాని ప్రకారం ఏం చెప్పుకోవచ్చు అంటే బిల్ గేట్స్ ఎ మనుషులు ఎక్కువ మంది ఉం న్నారు అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఖర్చులవుతుంటాయి గదా అందుకోస్ కొంత పాపులేషన్ తగ్గిద్దాం అని చెప్పి కోవిడ్ రిలీజ్ చేసి ఆ కోవిడ్ రిలీజ్ చేసిన ఇదంతా చైనాలో యూజ్ చేశారు
అవునా ఇంత పెద్ద కుట్ ట్ర దానా అది
అన్ మళ్ళీ ఎప్ ఎప్షన్ అనే ఒక పర్సన్ ఒక కంపెనీ లో మేనేజరు ఆయన బాగా పైసలు ఎక్కువ సంపాదిచి అంటే రాంగ్ పనులే చేశారు అవి ఏంటి అంటే తెలియదు ఎక్స్ ఎక్స్ ఎక్స్
ఓకే ఓకే
పనులవల్లచ్ మనీ అంతా తీసుకొని తను ఒక ఐలాండ్ కొన్నాడు. దాన్ని ఎప్సిన్ ఐలాండ్ అంటారు యుఎస్ లో ఎప్స్టిన్ ఐలాండ్స్ ఆ. ఐలాండ్స్ లో అమ్మాయిని తీస్ కొచ్చి ప్రాస్టిట్యూషన్ చిన్న చిన్న పిల్లల్ని ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళని చంపుకొని తినడము
అబ్బ దేవుడు ఇంత క్రూరంగా ఉన్నారా
అ అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి అందరు వాళ్ళని అంటున్నారు కాబట్టి ఇంకా చుట్టూ జరిగిన వాటి పైకి ఎళ్ళాలి కాబ టీ వల్ వార్ త్రీ చింది ఇలాంటివన్నీ నా థియరీస్ లో ఒస్తయ్ ఇవన్నీ నిజమా అంటే డోంట్ నో జస్ట్ అదొక తియరి అంతే ప్రూఫ్స్ లేవు. నమ్మడం నమ్మకపో ఇదం నీ
మన ఇష్టం. అంతేలే, ఓకే చన్న టెన్ మినిట్స్ అయిపోయింది.
ఓకే బాయ్ చైతన్య. మళ్ళీ రేపు మాట్లాడ్ దామ్ గు
ఓకే గుడ్ నైట్.
బాయ్